ఏం చేత్తానవ్ తిన్నవా
నాలోనే
తిన్నా రెడి అయితానా
ఎడికిపోతున్నవ్
ఇకపోతానా ఈ దేశాన్ని వదిలి పెట్టి
ఏం చేత్తాన్నవ
ఆ ఎం చేద్దాం
ప్రదజదలా
ఆ
దే న్లల్ల
ఉండం ఈ దేశంలొ ఉండబుద్దయితలే తెలీదుపోవాలని పిస్తాంది.
అనుకుంటుందరు నన్ను మించి నట్టునరు మీరు మీనా ఒక్కటి నన్ను మించినట్టున్నరు మీరు అంటను
మొన్న ఆమెతోటి మాట్లాడినాగదనే మా ఫ్రెండ్ తోటి
ఆ
మాట్లాడితే ఆమెమంటాందొ తెలుసా
ఆ
పుట్టింది బిడ్డ అయితే రాసిచ్చేదాన్ని ఎకరము నేను నీకు బిడ్డనే పుడతది అనుకున్నా కొడుకు పుట్టిండు అని అంటాను
మరి నెక్ట్ టైమ్ బిడ్డ పెడితే రాసీమనరాదు
అన్నాడు నెక్ట్ టైమ్ నీకు బిడ్డ పుడితేరాసిత్తా అన్నది
ఆ
సరే అన్న ఇక ఇ రాసిత్తది ఇక నేను తీసుకుంటగాని
ఏం తీరదు గ ఎకరం అయితే వచ్చింది
ఏదో మాట ఇక అదొక ఆనందం మాట అట్లా అంటే
న కూడా చేస్తాం మరి వాళ్లకు కూడా పుడతారు కదా పిల్లలు
ఆమె చేసుకోదట్నే
అదా
ఇక ఆమేకేమైందో అర్థం కాట్లే
పేర్లు
నీకెందుకు నీకెందుకు నీకు కను ఉట్టాన్న ఎం వినపడట్లేదు మంచిగా మాట్లా
పెళ్లి రేస్పామ్డ్ నీ కేందుకే ఏంబ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
అద
ఆమె ఓ కామలో వేసింది
ఆ
ఆమెలో చేేసింది ఒక ఆమె ఆమెను లవ్ చేేసింది
ఊ
కావోతే లేచిపోయింది
నావి ఎట్లుంటుంది ఉంటుందా
ఏమో అంటే ఒకసారి కాలేజ్ త్తాంటే వెనకాల వచ్చింది చూసి ఆమె ఈమె ఫోన్ చేసింది
ఆ
ఫోన్ చేసి ఆమె ఎవరు ఆమె ఎనుకల నువ్వెందుకు పోతానావ్ అది ఇది అని ఈవెను అన్నది
ఆ
అని టే అప్పుడు మన దానికి మనమే ప్రపంచం
బట్ ఆ ఫోన్ నాకు ఇచ్చి ఇగో ఇట మాట్లాడుతఆంది మాట్లాడు అనేసి ఆమె నాకు ఫోన్ ఇచ్చింది మాట్లాడినా మాట్లా ఊ
ఇప్పుడేవైద్ది
మాట్లాడి ఎవరు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావ్ అని అన్నా
ఊ
ఎందుకు ఫోన్ చేసినావ్ అని అంటే నన్ను ఫోన్ ఎందుకు తీసుకున్నావ్ ఆమెది ఆమెకి ఇచ్చేయ్ అనేసి ఆమె అన్నది
ఊ
ఆమె లేదు ఈమె లేదు నాటకాలు చేత్తానావా నువ్వు ఆ ఫోన్ చేత్తానావ్ అని‌అంటే నేను అట్లనే చేత్తాం మా బావ అది ఇది అని అన్నది
ఊ
ఇగ నాకు ఫుల్లు గాలింది
ఏం చేషినా
నీ బా అయితే నీ బావ నీ నీకేళ్ళి ఉండేటోడు అయితే నాకెందుకు ఫోన్ చేత్తాడు నా తో ఎందుకు మాట్లాడుతారు నాతో తడు నువ్ నాటకాలు జేత్తావా ఇంకోసారి ఫోన్ జేస్తే మంచిగుండదు అనేసి డిలీట్ చేసి బ్లాగ్ చేసినా
మంచి పని చేసినావ్
ఇగ మీ అక్క మీ చెల్లె ఏమన్నా మీ అన్నవి ఏవ నవ్వు
మనం ఏం చేత్తాం లే
కాదే మరే దాని మీద ఉన్న ఉన్నదైతే మీ అన్నకి నా నా దగ్గర నాతోని ఎందుకు మాట్లాడుతాడు నాతోని ఎందుకు తిరుగుతాడు
నువ్ నీ ఇంతే అంటున్నావా కావాలని అని అంటే మనమేం చెప్తామే
ఊ ఆమె వద్దనే కానీ బిడ్డ మస్తు ఏమంటారు హోప్స్ పెట్టుకున్నది తీరా నేను హ్యాండ్ ఇచ్చి నేను బ్రేక్ అయ్యేసరికి ఆమె కూడా హ్యాండ్ ఇచ్చి ఆమె ఇంకోని తోని పోయింది హైలైట్ కదా
ఇంక వేరే గదా
కు ఏం లేేదు ఇగ
ఉమ్ ఆ
మహేష్ బ్రో ఏమంటాండు
ఏం ఉంది గానీ ఏం లే
వామ్మో నన్ను రిక్వెస్ట్ ఆక్సెప్ట్ జేసిండే, నువు జెసినావ అన్న జేసినవ్ గాని.
దీనికేమైంది?
చేేషిండు ఆ
అయితే ఏమైంది? యాక్సెప్ట్ జేస్తే ఏమైంది? ఆ
చెప్తాడా ఎప్పుడన్న నా గురించి, గామ మా ఫ్రెండ్ అని?
ఆ నిక్ దెల్సా పడింది గూడ.
అదే అకౌంట్ నీ దగ్గర్నే ఉందిగా అని తెలుసా నేను అంటాన?
ఆ
దా
అర్థం కాట్లేదే.
ట్టినా
అదే
ఉమ్
ఎప్పుడు పోతానవ్ మళ్ళ హాస్టల్ కి?
రేపు అనుకుంటున్నా, మరి రేపు అయితదో కాదో చూడాలె. చేతనైతె ఓకె ఇపుడు, నైట్ అంతా జర్ని అయ్యేవారుకు.
ఎడుపోయినవ్ మరి నైటు?
నైట్ ఏడికి పోయిన? అమ్మ వాళ్ళ కానున్చెల్ అమ్మమ్మ దగ్గరకొచ్చిన.
ఉ హు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గ
ఆ అమ్మమ్మ కాడున్నా.
ఆ హ మనిగాడు మంచిగున్నడా? ఏం జెత్తాండు?
మంచిన్నే వుండు వానికేమైంది, వచ్చేటప్పుడు ఎడ్షిండు.
భా ఇగ పెళ్ళి జేస్కొని పోయేటప్పుడు ఎట్లేడ్తడో?
బొమ్మా చెప్తెనయితే, ఇక నవ్వుడు గాదిగ అది.
ఎందుకే?
వామ్మో హాస్టల్ పోతనంటనే గంతగనం, ఇగ అత్త గారింటికి పోతనైతే ఇగ మొత్తం వదలనే వదల్ లనట్లుగా ఏం తిన్న, అయితే మా మరదలుండి పానీపూరి తినేసోద్ధం అంటే సరే అని పోయినా, వచ్చే వచ్చే వారికి ఎడుత్తాండు. మీ మమ్మీ గా పోతె నువ్ పోతున్నవా అని ఎడుత్తుండు, నేన్ నమ్మలేదు ఫస్ట్. ఖత్తమిగా నేన్ లేపితే కల్ల పొంటి నీళ్లుగార్తానాయ్. ఏడుపు చూసి నాకెడ్పొస్ నేనెద్షిన
హా హా
మి డాడ్తోని జెప్తా అంటుంది గద ఇగ ఉన్నరు ఉన్నరు కొట్టుకున్నార్, తిట్టుకున్నార్, చేసుకున్నార్ ఒకరికొకరే గదా, ఇగ మళ్ళా మీరిద్దరు ఒకరుకాన్చెలి ఒకరు దూరం అయిపోతే, ఆ మాత్రం ఏడవడ వాడు?
ఈ ఉండదానే పాపమ్మనకి
అ నే నాకు మా ఇ బస్లో చ నాకు వనే కద తండపోంచి నీళ్ళు
మత్తే
రి ఎర్స్ నా స దూర్స్కు నా త ఎ
మళ్ళా నువ్వు పెడతే వాడికి ఇంకా ఎక్కువ వతుది
అందుకే ఏమ లేస ఇలా ఎంటూ ఉన్నా నేను
ఆ కన్నావా మరి
ఆ అంట నిరషంన్నా
ఆ
టంత జర్నీ అయేవ కళలోతే పొద్దురు ఏడయిద బస్ దిగే వరకు
పొద్దున ఏడా ఉవు
ఇడున్నాడ ఎడుగు కాదు
ఎందుకు గంతలాంగా
అనంతపురం ఏపీ అనంతపురం
ఆహా
ఎంత కేకినా వాస
ఆ
ఏ అనంతపూర్ అంటూ జనగంగటు ఎన్ని కిలోమీటర్లలకు
ఆ
ఆన్సర్ ఇడికి వచ్చే వరకు పద్ ఏడు గంటలకు దిగినా ఇంటికి వచ్చే వరకు తొమ్మిదియింది
చాలిగా
చసి పల్లే వరకు పద అయిందింట చెప్ప స్నానం చేసి తిను అనుకో చేయను ఏమి లేదు నాకు
ఎన్నడు మన ఇటు
ఏ టైమ్ పడతాది త్రీ ఫోర్ డేస్
ఫోన్ మాట్లాడవా
మాట్లాడండి అందుకే ఇ టచ్ లోకి రా గడష్ ఫోర్ డేస్
ముదటక్షకరావా
ఇ ఎత్తా మెసేజ్ పెడుతేను ఫోన్ ఉంద చేయదే
అమ్ మర అంతావు పోరామనే
ఈ అంట అంటే వాళ్ళు స్లాబ్ వస్తారని పోతాను, మళ్ళా ఆడి పోనాక ఫోనే ముట్టడం ముట్ట ఒకవేళ ముట్టాలంటే అందరు వండుకున్నాకనే
మరి మొట్టమ అనీ ముట్టకుండా మరి అంత తే కస్తమకు
ఇంటి పోతే మంచి ఉంటది, వాళ్ళ అత్తగారి ఇంటికంటే ఇక ఆనే భయపడుతుంది ఇక నేనే ఒక లెక్క ఎక్కన
శ్వరా అక్క వాళ్ళ ఇంటికా. ఊమ్. సరే ఇగ మంచిది. ఏ మాంగ భాయ్. షేమంగా పోయి లాభంగా తిరిగి.
ఎండకు పోయి ఎండ దెబ్బ గుంట ఎండ దెబ్బ కొ.
అదే ఓ కొడుకుతో వదిలేయ్ ఇంకో పాప్తో తిరిగి రా.
ఎందుకో.
అందరు అట్లనే అంటార్రు వాడు వుట్టి ఆ సంవత్సరం కూడా అయితలేదు.
ఏమంటుంన్నదా ఒ కొడుకుతోని పోతున్నావ్ పోటో దిగి వచ్చి పాపం బిడ్డని పట్టుకోని రా అంటుంది.
ఊమ్ సరే. వీనికె అమ్మాయి డ్రెస్ ఏసుకొని తీసుకో. కొత్త.
పేప్పు ఉడుకేదుండా అని అడుగు. తనేనా.
అ. అప్పుడు రెసిప్ పెతా.
ఆ అన్ని గణం వర్తాయి బెసషిప్ పె.
సూడాలె ఒక ఫైయి ఇయర్స్. తర్వాత ఇగా.
టే. పోయేసవకు ఇద్దరు హ. ఫైయి ఇయర్స్ తర్వాత ఇద్దరఅని ప్లాన్ చేసుకుంటుంటే నువ్వేమె మొత్తం ఫైయి ఇయర్స్ తర్వాత ఆట.
అవును మార. సర్లే నేను మొ మెసేజ్ జెత్త.
అవు.